ఆ బాగును ఆ బాగునండి,
అయిపోయినట్టుంది, కదా
ఆ ఆ కొంచెం లేట్ అయిందండి లేట్ అయింది.
ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ అంతే వాతావరణం ఎప్పుడు చూసిన, సిన ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు,
అవును కరెక్టే ఎండలు బాగా ఉన్నాయి
ఇప్పుడు బాగా వస్తాయట వర్షాలు గాని తప్పిదాల వల్లే ఈ ఎప్పుడూ వర్ష అర్థం కావట్లేదు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇదంతా జరుగుతుంది
అవును కరెక్టే బాగా ఈ ఎండలో ఈ మస్తు కొడుతున్నాయి ఎందుకంటే ఈ చెట్లు అన్నీ నరికేస్త స్తున్నారు కదా చెట్లు వ పంట పొలాలన్నీ తీసేసేసి ఫ్లాట్స్ చేస్తుంటారు కాబట్టి చెట్ ఉంటా లేదు ఎండలు చాలా మ చాలా ఎక్కువగా ఉన్నాయి
ఈ
మొన్న వైనాడులో కూడా ల్యాండ్స్ కి
అవునవును
వాతావరణం వల్లే చేంజెస్ వల్లే ల్యాండ్స్కేప్స్ గానీ ఇట్లా ఎర్త్ క్వేక్ గానీ ఎండబట్టి
అవునవును అవును కరెక్టే వాతావరణం చే వా వాతావరణం చేంజెస్ బట్టే ఇవన్నీ వర్షాలు అని అనుకోకుండా వర్షాలు తుఫాన్లు ఇవన్నీ వస్తున్నయి ఎండలకాడ బాగా కొడుతున్నవి ఎందుకంటే ఈ వాతావరణం
అ
దీని కారణం మెనూ చెట్లు లేకపోవటం వల్ల కూడా ఇవన్నీ కొండలు గుట్ల కాడ ఇవన్నీ తీసేసేసి ప్లాట్లు అన్నీ ఇల్లు కట్టేస్తున్నారు దాని వ దానివల్ల ఏందంటే
వర్షాలు రాకుండా పోతున్నాయి ఎండడ్లు బాగా కొడుతున్నాయి అన్నమాట దీని వల్ల చానా మానవ మన మానవు వాళ్ళకి చానా ఎఫెక్ట్ పడింది
ఇప్పుడు గోదావరి ప్రాంతల్లో కూడా అ చాలా ఉన్నాయి మొత్తం వరదలొస్తాయి
అవునవును చాలా వరదలు వస్తున్నావి
నిన్న చాలామంది ఎండ దబ్బాకి కొట్టేసి చాలామంది నిరాసించిపోయారు వాళ్ళందరికీ మోషన్స్ అవుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది గా ఉంది సెలూన్ ఎక్కించుకుంటున్నారు ఈ ఎండకి
ఏ ఈ వర్షాలు ఎందుకంటే మొత్తం వాతావరణం ఎప్పుడు ఎప్పుడు అండలు గాని ఎండలు గాని విపరీత గా కృష్టి అంటారు కదా ఆ విధం నిజంగా ఇతడనేమో రైతులకి నీళ్లు లేక వర్షాలు లేక పంటలుఎండి ఎండి పోయి కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే నీళ్ళు ఎక్కువైపు అట్లా అవుతుంది గ్లోబల్మి వమింగ్ వల్ల
అవును గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇట్లా జరుగుతుంది ఎందే అంటే ఇప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినాయనుకోండి అదంటే కరెక్ట్ సీజన్ లో వర్షాలు పడితే మంచిగా ఉంటుంది కానీ కరెక్ట్ సీజన్లో కాకుండా డిఫరెంట్ సీజన్లో వర్షాలు పడుతున్నాయి దానివల్ల ఏందంటే పంటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి మొన్న వర్షం వచ్చేసేసి ఈ మామిడి పూత మొత్తం రాలిపోయింది వర్షానికి అట్లా
చలి గూడ అసలు ఎక్కువైపోతుంది ఎండాకాలం ఎండ విపరీతంగా వస్తుంది వర్షాకా మన అనుకూలం ఉండట్లే
అవును
జరిగి అ చాలా అవస్థ పడతా ఉంటున్నా న్నారు
ఏమైందంటే ఇప్పుడు చలి ఇప్పుడు డే టైమ్లో ఏమో ఎండ మస్తు కొడుతుంది నైట్ పూట కొంచెం చల్లగా అవుతుంది మళ్ళీ నైట్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ ఆ టైమ్ లో ఫుల్ చలి పెడుతుంది ఇప్పుడు దానివల్ల ఏంటంటే వాతావరణంలో మార్పులు చాలా చో చోటు చేసుకుంటాయనమాట కాబట్టి ఎందంటే ఆ ఎండ వలన పిల్లగాలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎండకి చెమట కారటం ఆ విధంగా బాడీ డిహైడ్రేషన్ అవ్వటం ఆ విధం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఎండలో ఎక్కువలో తిరగకూడదు పిలగాళ్ళు పెద్దలు కూడా పెద్దలు కూడా
ఎందుక ఎ
ఇప్పుడు ఏందంటే ఎండకు తిరగటం వల్ల ఏంటంటే చిన్న పిల్లకాయలకు ఊకనే డిహైడ్రేషన్ అయిపోతాయి మోషన్స్, వామిటింగ్స్ అవుతాయి కాబట్టి ఏంటంటే చిన్నపిల్లగాళ్ల స్కూలుకికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఎండలో జర్నీ చేస్తుందంటే ఆ ఎండ దెబ్బాకి తగిలిద్దనమాట సన్ స్ట్రోక్ తలిగిద్ద అన్నమాట అప్పుడు ఎండకి పిల్లగాలు తిరగకూడదు ఒక తిరిగినా వెళ్ళ ఒక అత్యవసర పరిస్థితిలో వెళ్ళాలనుకుంటే మాత్రము క్యాప్ బెట్టుకొని వెళ్ళాలి అవు
మ్మ్ ఇప్పుడు అంతా వడగళ్ల వర్ష చాలా వస్తాయి చాలా మంది అంటే ఇట్లా గొడ్లు చనిపోవడం మనుషు చనిపోవడం వర్షాలు వస్తున్నాయి ఉరుములు వస్తు న్నాయి ఇట్ల జరుగుతా ఉంది కదా న్యూస్
జూన్ లో అయితే జ
వింటున్నారా
ఆ వింట వింట వింటున్నా వర్షాలు వడగళ్ళు కూడా పడుతున్నయ్ జాగ్రత్త పెద్ద వడగనులకి పడేస ఆ వడగళ్ల తోటి అవన్నీ వరి ఇవన్నీ పంటలనేకా ఖరాబ్ అయితున్నాయనమాట మాడిపూత రాలిపోవటం వరి ఉంటే వరి మొత్తం అన్నిీ వడ్డున రాలిపోవటం మిగతా అవన్నీ జరిగిపోతున్నాయి చాలా ఖరాబ్ అవుతున్నాయి ఈ వర్ష పడిన వర్షాల వల్ల మీ సైడు వర్షాలు పడుతున్నాయా మం చిగా వర్షాలు ఇట్ల అను అనుకోకుండా
వర్షాలు పడతా ఉంటాయి ఎందుకంటే ప్రాంతాలు కదా గు కొని కాబట్టి ఎక్కువ వర్షాలు
ఉమ్
దానికి ఉంటది కదా సీషోర్ దగ్గర ఉండడం వల్ల ఎక్కువగా మేము ఆరటీ తోటలు ో చే ప్రేమకెక్కువ ఉండేవే ప్లాన్స్యడానికి ఐఐ వ్యవసాయం చేస్తుంది స్తూంటాం
హ్మ్ కరటే గాని మా సైడ్ అయితే ఇంకా ఎక్కువ వర్షాలు ఎండలు ఎక్కువ కొడుతున్నా ఉన్నది పోసిన పనులన్నీ వాటర్ లేక ఎండిపోతున్నవి ఎంత ఎండ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏంటంటే దిగుబడి కూడా తగ్గిపోతాన్నమాట పంటలు ఇవన్నీ కొన్ని ఓరిపోొలాలు అయితేనేమి ఇవి కొన్ని సమ్మర్లో వేసే పొలాలన్నీ ఇవన్నీ పట్లన్నీ కొంచెం దిగుబడు తక్కువ ఇస్తాయి వన్నాయిమాట వాతావరణం ఏంటంటే వాతావరణం వల్ల సడన్గా హ్యూమిడిటీ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాము దావల్ల ఏందాంటే పంటలకీ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంకోటి అందాంటే పెద్దలు కూడా ఈ ఎండాకాలంలో బయట తిరగకూడదు ఎందుకంటే ఎండలు బాగటం వా ఏందాంటే సబ్జీగింజలు వాటర్ తాగాలి లెమన్ రసం తాగాలి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఏందాంటే ఎండల కాలం ఎండాకాలంలో